ఆ బాగున్నార
బాగున్న బాగున్నారా మీరు
ఆ బాగున్న తిన్నారా
ఏం చేస్తున్నారు తిన్నారా
స ఏం లే వట్టినే కూర్చున్నా ఇంక తినలేదు మీరు తిన్నారా
ఏం కర్రీ చేశావు
ఆ నేను పప్పు, చిక్కుడుకాయి మీరు
మేము సోరకాయ ఉన్నా టమాటా పచ్చడి చేసిన
అవునా
ఇంకేం చేస్తున్నారు ఈరోజు ఏన్ చేసిరా
ఈ చిక్కుడుకాయ చేసిన పప్పు చేసిన బైటికి వెలొచ్చినాము ఇప్పుడే ఇక్కడ గార్డెన్ ఉంటది అయితే గార్డెన్ తిరలొచ్చినా ఉహు
ఎండలు ఎట్లున్నాయి ఇంటికి వెళ్ళు
ఆ
ఎండాలెట్ల కొడుతున్నాయి మీసైడు
అవును బాగా బాగా కొడతనక బయటికి ఎల్లేస్తలేదు
అవును అసలు బయటికి వెళ్లాలంటేనే భయమయితా
మీ సైడ్
సైడ్ అయితే ఇంకా సేవన్ కాకముందే మస్తు ఎన్న కొడుతు మళ్ళ సిక్స్ అట్లా చల్లబడుతంది
ఆ
మీకేల్లాలని ఉందా
అవును ఒ ఇక్కడ ఫై అయినా కూడా వెడినే అయితుంది
ఉమ్ మీది మున్సిపల్ గ్రామ స గ్రామ పంచాయత
మాది మున్సిప మాది గ్రామ పంచాయాతి
గ్రామ పంచయతీనా మొన్న ఎలక్షన్స్ జరిగినాయ్ కదా
ఆ అవునువును ఎవరి ఎవరిగెలి సేరు మాకు బి ఆర్ ఎస్ వచ్చింది మీకు
బి ఆర్ ఎస్ వచ్చిందా మా కాంగ్రస్ వచ్చింది
ఉమ్ అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తనే లేరు రేవంత్ రెడ్డి
నార్మల్గానయితే కాంగ్రెస్ ఎ ఉంది కదా
అవును గని అన్ని కేసీఆర్ వ న్నాయన్న ఇంకా వాడ్ పెట్టినాయి తిని సస్తున్నాడు గని
అవున సందన అర్థం కర్లేదు వాడంత కష్టపడి అన్నీ కట్టించినం అ విడిో చనల్ ను ఎందుకు కులాగోడుతండో అర్ధం కావట్లేదు
అవున అవును
ఉన్నలో బ బతికనియక అనవసరంగా పైసలు పుడ్చ్చిపోతానా న్నాయి రేవంత్ రెడ్డి డైతే వాళ్ళు ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లు లవి పాపం
అంద
సన అవేకు అట్లా కూసోడానికి అల్ల రీజన్ ఏంటిది అది ప్రభుత్వం ల్యాండా
ఏ కాదు
మరి ప్రభుత్వం ల్యాండ్ కాంధీ వీలు
కుళ్ళు ఉంటది కదా ఒకరి మీద ఒగరికి పొలిటికల్స్ అంటే అక్కడున్నా ఉంటందిగా
ఉన్న వాటిని బాగా చేయిరా నాయన అంటే ఉన్నాయ్ తీసేసి మళ్ళ లేందోకటి పెడుతాండు ఇగ
ఉమ్ ఇప్పుడు ఏం ఇష్టనేలేడు అసలు ముడుందులు రైతు బందు గూడ ఉండే ఇప్పుడు లేదు
రైతు బంధు తీసేసిండు కదా అసలు మెయిన్గా
అవును
అందరు పాప అందరు సఫర్ అయితున్నారు అసలు బాగా
అది ఉండడం వల్లనే కదా వాళ్ళు ఎంతో కొంత పండించగలిగిరు ఆడబ్లు తోని ఇగ వెడచ్చి తీసేస్తాండా
అవును అసలు ఏం లేకుండా చేసేసిండు సరే తీసేసిండు అనుకుంటే మరి పించిన్స్ అయినా పెంచట్లేడు కదా
అవును మళ్ళీ స్కూళ్ళకి కూడా ఏం ప్రొవైడ్ కూడా చేస్తలేదు
ఆ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాము అనేసి అన్నాడు కదా ఏడవైంది అది లేదు ఇది లేదు ఏది లేదు అసలే వచ్చినప్పుడు చే చేస్తా అంటానేమో బా ఆ ఫ్రీ బస్ వాళ్ల ఎంత కొట్టుకుంటారు జనాలు
అసలు డ్రైవర్కి
ఫ్రీ బస్ పెట్టకున్న కూడా గా మహిళ కి ఇరువై ఐదువందాలు ఇస్తే ఏమైతందో
ఉ
ఉ ఇప్పుడు అదే బస్సులు అమౌంట్ పెట్టుంటే బొచ్చడి ఇన్ కమ్ వస్తుంది అ వచ్చే ఇన్ కమ్ మహిళలకి ఇత్తే ఐపోవుగా అట్లా లేదు ఉ అడు ఇక పరిపాలన మూడు సంవత్సరాలు అయిపోయిందిగా
అవునవును
చుడు ఇంకొక వన్ ఇయర్ ఉందనంగా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు ఇగ లాస్ట్ లా మళ్ళా రావాలి కదా మళ్ళా ఫైవ్ ఇయర్స్ చేయాలి కదా ఆ మళ్ళ ఒకవేళ మళ్ళీ కేసీఆర్ వచ్చినడనుకో విని పరువు పోదు ఇవన్న చూడు ముందే ఇవన్నీ ప్లాన్ చేస్తాడు
అవును
ఎట్లాగో ఇత్తండు కదా వాళ్ళ ఈ ప్రభుత్వం ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఈ పైసలు ఇస్తారో ఇవి కూడా తీసేస్తారున్న భయం ఉంటది కదా జనాలకి
అవునవును
మాళ్లా ఉద్దేశంతో వీడికే ఏస్తారు ఇగా వున్న ప్రభుత్వా ఉంటాయి కొద్దిగా కదా అన్నట్టు మళ్ళా విడికేబడతాయి అలా తీర గెలిపించినంక ఏదఒక ఫిటింగ్ బెడతాడు
అవును నెక్స్ట్ ఇయర్ గెలవాలి కాబట్టి ఇ లాస్ట్ లో చేస్తాడు
ఇక ఇప్పుడు నుంచి స్టాట్ చేస్తాడు ఇప్పుడు అనౌన్స్ చేస్తాండు చుసినవా ఎండింగ్ కల్లా పించిన్ వస్తాయి ఆ వికలంగులకు ఆరు వేలు విడో స్ కి నాలుగు వేలు
యో ఎవరువైన టాలెంట్ కదా ఇప్పుడు క్యాస్ట్ వైజ్ జాబ్స్ కూడా క్యాస్ట్ వైజ్ చేస్తున్నాడు అన్ని అది తీసేస్త అందరు సెట్ అయితారు మళ్ళీ గెలిచిన గెలవచ్చు హు ఎక్కువ క్యాస్ట్ వైడే
ఇప్పుడు ఓసీ ఉన్నది ఇప్పుడు బీసీ ఉన్నది అనుకో వాళ్ళ పరిస్థితి ఏంది
ఆ మరి వాడు అట్లా ఆలోచించకోలేదు కదా బ్యాక్ లాగ్స్ బ్యాక్ లాగ్స్ అంటే
అ
ఇప్పుడు టాలెంట్ అందరికి ఉంటది రాసే వాళ్ళు వేసినందుకు కరక్ట్ కాదు కదా
హు
టాలెంట్ అందరికీ ఉంటది కదా ఉ ఉ
అసలు మంచి టాలెంట్ ఉన్నోళ్లే పాపం ఇలాంటి వర్క్ లేకుండా ఖాళీగా కూర్చుంటారు ఏం టాలెంట్ లోనేడే జాబ్ చేస్తాండు
అవును
కాలేజ్ టాపర్స్ వచ్చినోల్లే కొన్నింట్లోల వ్యవసాయం చేసుకుంటారు వాడికింటే తక్కువ చదివినోడేమో జాబులు కొడతాండు చూడు ఎట్లుందో
అవును ఇప్పుడు అల్లే సి వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళకి కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా జాబ్ ఇస్తున్నాం మరి ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అయితది కదా
హామ్
ఎంతో కొంత అయితే ఉన్నది కదా వాళ్లకు నాలెడ్జ్ అది కూడా లేకుండా
సరే పది పది సంవత్సరాలు ఎట్లాగు కేసీఆర్ చేసిండు కొత్తోడోస్తే వీడేమన్నా బాగు చేత్తడేమో టే వీడు ఉన్నది పీకేస్తాండు
ఫోన్ షిప్ ఆర్సిబి అవి
నోటిఫికేషన్ ఇప్పుడు వస్తున్నాయి కదా రైల్వే రైల్వే నోటిఫికేషన్ వచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇచ్చిండు కున్న కొత్తగ వచ్చింది ఇది రైల్వేది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే ఇచ్చిండు ఫార్టీ ఫైవ్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది
ఇప్పుడు మళ్ళ ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిండా
ఆ
అవునా అంటే టెన్త్ బేసిక్ ఏనా
అవునా ఫిఫ్టీన్ నుండి ట్వంటి ఫోర్ వరకు టెన్త్ ఐన చదవాలి లేకపోతే ఐ ఐటిఐ అయినా చదవాలి
ఆహా
ఎస్సీ ఎస్టీ వాళ్లకట ఫీ లేదట అదే బీసీ వాళ్ళ కోసీ వాళ్ళ కట హండ్రెడ్ ఫీ కట్టాలట అది ఎట్నా మరి
అవునవును లేదు ఆహా ఫైవ్ హండ్రెడ్ ఉండే అంటే ఫస్ట్ వేసినప్పుడు ఇప్పుడు హండ్రెడే అయ్యిందా ఏమన్నా జాబ్ చేస్తారా మీరు ఇది ఒకటేనా
ఏ లేదు ఇదే నేను హౌస్ వైఫ్ ఏ ఇగ ఇది చేస్తున్న మీరు
హౌస్ వైఫ్ నేను కూడా అంటే స్టడీ ఎంత వరకు అయింది నీది
ఆ స్టడి ట్వల్త్ వరకు అయింది ఇంటర్
ఇంటర్ చేసిండ్రా తర్వాతకి మ్యారేజ్ అయిందా
ఆ మీది మాది టెన్త్ లనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత చదుకుంన్న
మరి అట్లనే కంటిన్యూ చేయయాల్సింది కదా
ఆ ఇగ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అట్లా ఉంటాయి అంటే ఇగ ఆది సేమ్
మనమేదున్న ఉన్నా డిగ్రీ డిగ్రీ అయిపోయింది
ఆ ఏదున్న మనం సాక్రిఫైజ్ చేయాల్సిందే అవున
ఇగ మ్యారేజ్ అయిందంటే ఇగ మన చేతుల్ల ఏముండదు
అంతా వాళ్లు చేసినట్టే నడవాలె
హ్మ్
ఒక్కరి నేనేగులర్ రావాలంటే ఫ్యామిలీ మొత్తం మనం అందరినడగాలే అండ్ ఒక్కరు నో అన్నారంటే కథమే ఇగ
హ్మ్
పిల్లలు ఉన్నారా?
ఆ అవును ఒకమే ఇద్దరు బాబు ఏమో డిగ్రీ ఫైనల్ ఇయర్ అమ్మాయిమో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది.
అ
మొన్న ఎగ్జామ్స్ జరిగినాయిగా ఆ అవునా అంటే నాకు చిన్న ఏజ్ లో నే మ్యారేజ్ అయిందిన్నట్టు అండి ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే
ఆ చాలా పెద్దవాళ్ళే పిల్లలు
అవునా ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి.
కింద కనిపిస్తుంది.
ఉమ్
ఆ పెద్దవాళ్ళేనా
పిల్లలు పెద్దవాళ్లుఅయ్యిరు. నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ లోనే అయింది. మ్యారేజ్
ఆ నేను ఇప్పుడు ఏమనుకున్నాను. రీసెంట్గా చ్ రీసెంట్ గా నేను చిన్న చిన్న పిల్లల నిక్కు వాయిస్ ఇస్తుంటే నేను అలానే అనుకుంటానా. మ్
అంతే చిన్నగా మాట్లాడుతారు మా వాళ్ళు
నయమే
ఉమ్ అంతేండి. సరే అండి.
సరే అండి ఒకే